హలో హాయ్ అండి
హాయండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు
బాగున్నామండి
ఏం చేస్తున్నారండి మీ పిల్లలు నేను ఇక్కడ మా ఊర్లోనే ఉన్నామండి మేము ఇక్కడ అంటే కొంచెం సమ్మర్ హాలిడేస్ మా కొంచెం ఎక్కువగా ఇచ్చారు పిల్లలకు
ఓకే
ఈ ట్వంటీ ఎయిట్ నిం చి స్కూల్ స్టార్ట్ అయితే అన్నట్టు
ఓకే
ఇగ కొంచెం పల్లెటూళ్ళల ఉంటే ఫుడ్ జరా పిండి వంటలు ఆయినా
ఊ అవునవును ఆ ఈ సిటీలో అంతక్ కల్తీ ఫుడ్ అండి అసలు అబ్బో పిల్లలతో చచ్చిపోతున్నాము హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ సమ్మర్ హాలిడేస్ లో కొంచెం బె ఇంటర్ గాని ఈ వింటర్ సీజన్ వచ్చేసరికిలా రైనింగ్ సీజన్ వచ్చేసరికలా బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి
అవునండి అవునవును
అందులోను ఈ పిల్లలకొచ్చేసి ఆ బయట ఫుడ్డు జంక్ ఫుడ్స్ తింటున్నారు వద్దని చెప్తే వినకుండా
ఓ చాలా చిప్స్ అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం అండి అది మనం ఒద్దు అంటే అదే కావాలంటరు.
ఊ ప్రతి దగ్ దగ్గర ఈ షాప్స్ కూడా ఈ సిటీ లో మొత్తం అలానే ఉన్నాయండి.
అసలు మ అవునండి మరీ టూ మచ్ ఇగ మాల్స్ అయినా సరే డిమార్ట్ అయినా సరే స్నాక్స్ కు సంబంధించినయ్ ఫస్ట్ ట్ ర్యాక్ ల పెడతరండి వాళ్ళు
బయట్నె ఇంక ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ మొత్తం బయట్ నె ఈ జంక్ ఫుడ్స్ బాగా అలవాటు పడిపోయారు. ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా అంటే ఫ్రూట్స్ అవి పెడదామని అని అంటే లేదు జంక్ ఫుడ్డు. ఇంకా పిజ్జా అని బర్గర్ అని ఎక్కువ వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. అల కాకుండా ఇంట్లో పిల్లలకి కొంచెం హెల్తీ ఫుడ్ హెల్తీ అంటె ఇప్పుడు నాచురల్ గా ఇంట్లో రవ్వ లడ్డు అని చెప్పేసి కొంచెం నువ్వుల లడ్డు, కొబ్బరి లడ్డు, కొంచెం బోన్స్ కి అలా ఆ బద ఉంటది కద బాదం లకి ఆ సో అల ఇంట్లో చేసి పెడతామా అసలే యాక్సెప్ట్ చెయట్లేదు
ఓహో అసలు వాళ్ళ అది తినాలని అంటనె తినరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది కూర్కురే చిప్సు ఇగ మళ్ళీ మంచి మంచి ఐటమ్స్ లల్ల మ్యాగీ ఎక్కువ బాగ పిల్లలకు మ్యాగీ ఇంట్రె ఇంట్రెస్ట్ ఎక్కువ బర్గరు, పిజ్జా మీరు అన్నట్టు కూల్ డ్రింక్ అయితే మరీ టూ మచ్ అండి ఏది తిన్నా ఖచ్చితంగా కూల్ డ్రింక్ కావాల అంటరు
అంటున్నారు ఇంకా హెల్త్ ఇష్యూ అచ్చినప్పుడు డాక్ ర్ దగ్గర తీసుకెళ్తేనేమో వాళ్ళేమో అస్సలు బయట ఫుడ్ పెట్టద్దు అని చెప్పేసి వాళ్ళు బల్ల గుద్దిన్నట్టు చెప్ చెప్తున్నారు వీళ్లేమో యాక్సెప్ట్ చెయ్యరు ఉమ్ పిల్లలేమో యాక్సెప్ట్ చెయ్యట్లేదు అస్సలు
అసలు ఫుడ్ కంట్రోల్ అసలు బయటక ఎంచికన్నా మనం ఇప్పుడు కూరగాయలయినా సరెండి తెచ్చుకునేది మార్కెట్లల్ల మొత్తం కెమికల్సే ఉంటున్నాయండి.
ఆ ఇప్పుడు అప్పట్లో అంటె పొలాలల్లో పండిచుకొని న్యాచురల్ గా తిని తిండి తిని ఒక పది కాలాల పాటు మంచిగ ఉన్నారు ఇప్పుడు అలా కాదు నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి కి హాట్ స్ట్రోక్స్ రావడము ఊమ్
అది ఇంకోటి ఎందంటె మన మ ఆ మన ఇంటి దగ్గరనే కొన్ చాలా మటుకు ఇప్పుడు సిటీలో అయినా సరే కొంచెం స్థలంలో అయిన సరే టమాటలు ఇప్పుడు మెంత్ మొత్తము ఇట్ల ఇవన్నీ వేసి పండించుకోవచ్చ అండి కానీ ఎక్కువ టైం దొరకట్లే కదండి
ఆ ఇప్పుడు జాబ్స్ కి వెళ్ళడము చెయ్యడము టైం సరిపో క అంత నాచురల్ గా అనేది న్యాచురాలిటీ అనేది పోయింది. ఇంకా సిటింగ్ లైఫ్ లో అయితే మొత్ మొత్తం ఉమ్ దాంట్లో ఏమంటరు ఆర్డర్ పెట్టుకోవడం.
ఆన్లైన్ స్విగ్గి జొమాటో ఇగ ఆన్లైన్ ల అవునండి ఇక అసలు మరీ అంటె మేము మ్యాక్ మం మేము ఒక్కసారి వీక్లీ ఒకసారి అన్న కచ్చితంగా మా ఊరు నుంచి తెప్పించు కుంటమండి ఖచ్చితంగా ఎందుకంటె పంట పొలాల నుంచి అంటె మా నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఎ విలేజ్ అంటే ఇగ మేము ఏం చేస్తమంటె పంట పొలాలల్ల పండించినయి ఓన్లీ కెమికల్స్ వాడకుండ ఎరువులు ఇవి చిన్న చిన్నగ ఏపించుకొని టమాటలు బెండకాయ, దొండకాయ ఇట్లా కాకరకాయ అనేది చాలా బాగుంటదండి ఆ కొన్ని ఏరియాలల్ల అది
కొన్ని ఏరియాలు అదె ఇగ ఏంటంటే మనం ఇంట్లో పప్పు చేసుకుంటం కద పప్పు చేసినప్పుడు కాకరగాయ ఫ్రై చేస్తే కొంచెం బట్ త్వరగ తింటారు బా అది కర్రీలాగా చేస్తే అస్సలు యాక్సెప్ట్ చెయ్యట్లేదు
అస్సలు నిజంగా అండి చాలా అస్సలు ఫ్రై లెక్క చేసి మంచి ఇట్ల మంచిగ పెడితే అప్పుడు మంచిగ తింటరు కానీ ఇష్టమైన ఫు ప్పుడు కూడా మనం అంటే ఇప్పుడు మనం తినే చిన్నప్పుడు మనం అలా తినలేదండి మన కి చిప్స్ అవన్నీ అలవాటు లేవు కానీ ఇప్పుడు పిల్లలకైతే బాగ అలవాటు టైపోయినాయి అవి టేస్ట్ ఓన్లీ టేస్ట్ కోసమే తింటుర్రు ఆ
అవును
హెల్త్ ఫుడ్ అనేది ఇప్పుడు చపాతీలు చేస్తే తినరాండి మాక్సిమం నైన్టి పర్సెంట్ చే పతిలు అసలు తినరు చిర కోటి పెద్దవాళ్ళు జొన్న రొట్టెలు
ఆ అవును ఇంట్లో డయ్ అంటే వి క్లి వచ్చేసి దాదాపు మోస్ట్లీ ఒక థౌసండ్ టూ థౌసండ్ వరకు ఫ్రూట్స్ తెచ్చి పెడుతామా ఏది అక్సప్ చెయ్యరు అవి అన్ని ఉన్నా సరే ఆ అన్ని ఉన్నా సరే మళ్ళీ జంక్ ఫుడ్ కి అ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మ్ బయట ఇంకా జంక్ ఫుడ్స్ అంటే ఆయి ల్స్ కరెక్ట్ లేకపోడము అ సో కొంచెం ఆయిల్ బ్లాక్ కలర్ లో ఉండడం చూస్తూనే ఉన్నాము ఫుడ్ రేడింగ్స్ కూడా జరుగుతున్నాయి సిటీలో అయినా చేంజ్ అనేది రావట్లేదు అ
రావట్లేదు అది కెమికల్స్ బాగా కెమికల్ ఇప్పుడు కేక్ అయినా సరే అండి మన రెడ్ కలరు అది కేక్ తెప్పించుకుంటాం కదా దాంట్లో మొత్తం చాలా రెడ్గా ఉన్నాయి కెమికల్స్ వాడతారంట కదా అండి అది
ఆ మొత్తం ఫుడ్ కలర్స్ యూజ్ చేయడము ఆ ఫుడ్ కలర్స్ వల్ల పిల్లల కి ఇష్యూ అవ్వడ పైన ఉన్న బటన్ ఆ బట్ టరోచ్చేసి మొత్తం ఆ వాటర్ కెమికల్ యూస్్ చేయడము దాని మీద స్ప్రేస్ యూస్్ చేయడము
అవునండి అసలు ఫుడ్డు ఏది తినాలన్నా మనకు కూడా చాలా కష్టమైతు ది అండి అసలు ఎన్ అప్పట్లో మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు జాగి రావా ఇట్లా ఇవి తిని ఉన్నారు గాని మనం అసలు ఈ ఫుడ్ తినళ్ళు వాళ్ు వన్ నాట్ ఫైవ్ డేస్ కూడా బతికినోళ్ళు వన్ టైన్ కూడా బతికినోళ్ళు ఉన్నారండి
ఉన్నారు సో ఇప్పుడైతే అలా కాదు ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ రాగానే హార్ట్ స్ట్రాక్ రావడం మెయిన్లీ వచ్చేసి ఆయిల్స్ ఆయిల్స్ ఆయిల్స్ వల్ల అవి స్టో హార్ట్ మీద ఎఫెక్ట్ అయి స్ట్రోక్స్ రావడము మ్ కొంచెం అలా జరుగుతుంది
అవును ఇప్పుడు పిల్లలు కూడా మనం చూసుకుంటే చాలా తొందరగా లావైతున్నరం ండి అసలు అది ఫుడ్ వాళ్ళనా లేకపో తే దేని వల్ల కొవ్వు అంటే అర్థం కాదు చాలా మంది తొందరగా లావైతున్నారు అసలు వాళ్ళు అసలు చిన్నపిిల్లలే లేక్కనే లేరు అసలు చాలా పెద్ద ఏజ్ లెక్క అనిపిస్తాది కానీ చూస్తే ఏజ్ చిన్న చిన్నగానే ఉం
ఆ పిల్లలు మా వదిన గారి పిల్లలు ఉన్నారన్నమాట అ వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మోస్ట్లీ సిక్స్టీ కేజెస్ సెవెంటీ కేజెస్ అన్నమాట వాళ్ళు చదివేది ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ అలా చదువుతున్నారు
మ్ మ్
ఆ చాలా దారుణంగా ఉన్నారు మా అత్తయ్య గారు అదే ముత్తుకుంటారు
అదే అదే మనమే ఫుడ్ కొంచం అసలు సిటీ లా అంటే మొత్తం అది మ్యాంగోస్ మ్యాంగోస్ ఈ సమ్మర్ సీజన్ లా మ్యాంగోస్ మొత్తము ఏడ చూడు అసలు రియల పండ్లే లేవండి అసలు రియల్ గా తోటలకంచి వెళ్లి తీసుకొచ్చు బెస్ట్ అనిపించింది నాకైతే చాలా మట్టుకో కెమికల్స్లలా ఏదో పాకెట్లు పెట్టి కెమికల్స్లు మక్క పెట్టడం
హ్మ్
అసలు చాలా ఇబ్బంది అసలు తినాల ఆ అది ఏందో
సరే ఓకే మనం యాక్సెప్ట్ చేస్తాం ఎక్స్ప్రెషన్ పిల్లల విషయంలో అలా కాదు కదా వాళ్ళకి ఆ ఏ చిన్న ఇదైనా మనం బాధపడాల్సి వస్తుంది
అవునండి మళ్ళీ ఇంకా హాస్పిటల్ లో ఖర్చులు కూడా చాలా టూ మచ్ గా పెరిగిపోతాయి అట్లా చిన్న ఇష్యూ అయినా సరే పెద్దగా అయిపోతది మల్ల
ఆ అస్సలు మామూలుగా లేదండి బాబు పరిస్థితి
ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఫ్రూట్స్ అన్నట్టు ఖచ్చితంగా ప్రతి సీజన్ లో ఏదో ప్ర ప్రాబ్లం ఉంటది ఇగ
ఆ సీజన్ అప్పట్లో ఏంటంటే సీజన్ వైజే ఫ్రూట్స్ వచ్చేవి ఇప్పుడు అలాగా లేదు సీజన్ లేదు ఏం లేదు ఏ ఎప్పుడు పడితే అప్పుడే సీతాఫలం అంటారా అది చు చూడండి జనవరిలో ఆ టైమ్ లోనే వస్తుంది. ఇప్పుడేమో ఎప్పుడు పడితే ఎప్పుడు దొరుకుతుంది
ఆ అవునండి నేను కూడా అదే అనుకున్నా అవునవును అది హైబ్రిడ్ అం అంటరు కదా
ఆ అది ఆ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఒక మ్యాంగోస్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ మ్యాంగోస్ అంటే సమ్మర్ సీజన్ లోనే దొరుకుతాయి. ఇప్పుడున్న జనరేషన్ కి అలా కాదు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతానే ఉన్నాయి మ్యాంగోస్
అదే కదండి అదే అనుకుంటాం అసలు మరి అసలు ఏ సీజన్ అయినా సరే దొరకతడం ఏంది అసలు ఒక్క సీజన్కే మామిడికాయలు కాస్తాయి గాని వేరే సీజన్ కి రావు
రావు ఇప్పుడు ఉన్న జనరేషన్ కి అట్లా కూడా వస్తున్నాయి.
త అసలు ఎట్లా వస్తున్నాయో అసలు మరీ ఇది చాలా జామపండ్లు తెలుసు కదండి అది ఒక్క సీజన్లనే వస్తదం కదా అది చలికాలమో వానకాలమో తెలియదు కాని అది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్లలా ప్లస్ ఆఫ్లైన్ లలా చూస్తే ఉన్నాము అండి మేము
ఆ అంటే అది సీతాఫలం ఒకటి జామపండు ఒకటి ఓన్లీ చలికాలంలోనే వస్తుంది జనవరి నవంబర్ డిసెంబర్ జనవరి ఆ టైం లోనే వస్తాయి బట్ ఇప్పుడు అలా లేదు నన్చురాలిటీ మొత్తం పోయింది కదా సో అవి ఏంటనంటే ఎప్పుడు అంటే అప్పుడు ఎప్పుడంటే అప్పుడు పండించడము నాచురల్ గా లేకుండా ఆ హైబ్రిడ్ కాయలు అలా రావడము అలా ఇస్తున్నారు.
అది ఇంకోటి పెద్ద పెద్దగా కనిపయడం వల్ల కూడా చాలా మంది అట్రాక్షన్ అయిపో ఏం ఇంత పెద్దగా ఉందబ్బా అని చెప్పి తినాలి కచ్చితంగా అని చెప్పి మనం తీసుకుంటం అది ఒక్కొక్కటి హాఫ్ కేజీ పైన ఉంటదండి ఒక్కొక్క పండు
అది చిన్న చిన్న బుడ్డి బుడ్డిగా అవి బాగుంటాయిండి అవి తింటుంటే కానీ ఇవి తింటే ఆ టేస్ట్ ఉంటాయి ఇంకొకటి వీట్లలో పింక్ కలర్ కూడ ఉంటాయండి
ఆ పింక్ కలర్ కూడ వస్తున్నాయి చెప్తున్న కదా ఇంక కొన్ని డేస్ పోతే ఆరెంజ్ కలర్ ఒ లోపల గ్రీన్ కలర్ వస్తాయి ఎల్లో కలర్ కూడ రావచ్చు అట్లా కూడ
ఆ అట్లనే మన చెట్లు ప్లస్ మన వాళ్ళు కెమికల్స్ బట్టి అవి కూడ రెడీ చేసి పెడతారండి మల్లి సరే అండి ఓకే